అదే ఇప్పుడు మనం దా దీని గురించి మాట్లాడుతున్నాం ఇందాకా క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడినాం అసలు మనం
హ్మ్ ఒక రోజు ఇట్లా నేను కాఫీ చెప్పమన్నారు ఒక కాఫీ
హ్మ్
ఊహూ నేనైతే చెప్పనైన చెప్పల క్లైమేట్ గురించో దేని గురించో చెప్పమని భయపెట్టి
హ్మ్
వస్తదని చెప్పడంలో నేనుకోడిని రెగ్యులర్ స్టేజ్ ఫియర్ ర్ ముందు మా సార్ అదే చెప్తుండు న విధంగా మా అవి మా మేడం గుజజకొచ్చి ముందు ముందు వ కమ్యూనికేషన్ ఉంటా ఉన్నా గాని కొందరుకి ఇప్పీయరు కొంత కొంది ఇరుండ ఉందుకనే బింద అ మేడం మీ మీ మీ ఇంట మీది దీనికినే వస్తుందిండి మీకు మళ్ళ ఎట్లా వస్తుంది అని మళ పడుకన్నంట స్న
ఉ అందరి నా అడిగిరా
ఉండయి అంటే పంతద ఎద పాటు అడి అన్నయమాదదా
హ
ఇద్దరుము కా అంటే చేమి కా అంటే అంటే తీ తంట
ఫ రాని చాల మంది నాగ
హమ్
అప్పుడుంత అయితేంది నీ అప్పుడథంకంజ స్టేజ్ ఫిర్టు నార్మల్ గా బేరమ ఎమని వాళ్ల్తో మాట్లాడానికి కూడా నాకు భయమతుంద. ఇప్పుడు ఎట్ లేదు నన్నను మాట్లాడు తోరాండ్ అమ్మెలుకు
ఆ ఇప్ ప్పుడు నేను పడుతున్నాకుంటే మాట్లాడాల అనుకుంటాను ఇగ ఈమ్ ప్చ్ తేల్చినోళ్లైతేనే తొరెగా మాట్ తడ బుద్ధి కాదు ఒకొకసారి అంటే ఇట్లా మా కులామ్, మా కాలేజీలో వాళ్ళ్ అవును యావి ఇవన్నీ ఎందివి ఇంగే ఎవన కావలంట ఎ అంటే ఇగ ప్చ్ ఎమన్ ఎమనన్
నోట్లు ఎక్కువుంటేనే మనకి పరిచయం పెరుగుతది. పరిచయం అంటే, అంటే వాళ్తో వస్తుఉంటేనే కానీ కాదు కదా నార్మల్గా కూడా మాట్లాడాలి అని. తెలుసుకోవాలి కొంచెం ఫియర్ పోతుది సోషల్ ఎంగ్జైటీ అనేది పోతది
అవునా అ అతే అంటే కొ అంటే ఉండే ఆజు చేసుకో అట్లా నార్మల్ అంటే అ సడన్ గా సరే లే ఆక ఆ చానా ఉం రొంచెపు అయినా మాట్లాడ్రు ఇంకా
మ్ ఏం నన్నద మరి
ఇప్పుడు గ్రూప్ అని
నేనైతే వన్ ఇయర్ బ్యా అంటే నార్మల్ గా అప్పుడైతే కొంచెం భయపడుతుండే ఎవరితోన మాట్లాడడాని ఇవన్ టీచర్స్ వాళ్ళు కన్ పిస్తది కదా ఆల్ తోని స్కూల్ టీచ టొజు వాళ్ళతో మాట్లాడడానికి ఇప్పుడేమట్లంటే వెళ్ళి మాట్లాడాలనిపిస నిన్న ఒక టీచర్ ని చూసిన నేను కాకపోతే బస్ ఎక్కే హర్రిలా మిస్ ఆమంటే మామ్ వాళ్ మామ్ కూడా వెళ్ళిపోయిండేటుందంటే చైల్డ్ హుడ్ మేడం సో నన్ను గుర్తు పట్టే అంత చాన్స్ అయితే లేదు నేను గుర్తు పట్టిన.
ఏటి ఆమ్స్ వినపడుతుంది ఇంకో ఫోర్ ఇయర్స్. కదా ప్రీవియస్ స్టేట్మెంట్ గుడి స్టార్టై
హ్మ్.
ఏ చెప్పు ఏ గుడి ఏ గుడి చెప్పు. స్టాటై
అర్ధం కాలే కొంచం గట్టిగా
గుడి గుడి స్టార్ట్ అయింది. ఆ ఏం గుడి
ఓహో గుడి గురించా. నార్మల్ గా హా గు లా గురించి గొడవ అతుందని చెప్పి లాస్ట్ ఇయర్ ఇ లాస్ట్ ఇయర్ అనుకుంటా ఒక దగ్గర ధ్వంసం చేయడం వల్ల మళ్ళా అదైతే అమ్మడి ఇంటి కాడనే. ధ్వంసం చేసినందు కు ఓ గవర్నమెంట్ అం తొక్కటాయి ర్యాలీలు ర్యాలీలు ఎక్కువయ్యి మళ్ళీ ధర్నా అంతా చేస్తే. మళ్ళ గుడి కట్టినరు
ఆహా.
ఫోన్ కాట్లా. ఇక్కడ కూడా లేదు ఉమ్ అవును ఆ గుడి కట్టిన ఇంకా ఇప్పుడు కూడా ఒకద నేనైతే అది మరి ఏయయో మరి ఏందో తెలీదుగానీ ఒక్క దగ్గర విష్ణుమూర్తి. తి. వెళ్ళినాడు.
ఆహ్.
పెద్ద విష్ణుమూర్తి. భూమిలో నుంచే.
ఓకే.
ఇంకొకటి ఏం ఏందండి. అట్లా బయటి వాళ్ళు బైట్. వైట్ పీపుల్ వచ్చినప్పుడు మన మీద అటాక్ చేసారు
అవును
ో వైట్ పీపుల్నే కాదు కానీ నిజామా వాళ్ళు వాళ్ళు అ ట్యాక్ చేసినప్పుడు ఓ భయానికి మోస్ట్లీ అన్ని గుళ్లు ధ్వంసం చేయడం మనోళ్లుకొందరు కొ భయంమని కాదు కానీ ధ్వంసం చేయడం వల్ల అవి అన్ని కిందికి వెళ్ళిపోయినాయి
ఆ
కిందుక వెళ్ళిపోతే ఇంక ఇప్పుడు అన్ని క సెక్షన్స్ కి ఎక్కువ పెరిగిపోయింది కదా డెవలప్మెంట్ కన్స్ట్రక్షన్స్కి భూమి లోవుతు తుంటే ఇవన్నీ వెళ్తా ఉన్నాయి
ఆ ఉహూ బట్టలను తీసుకోవాల అవి అన్ని పెట్టుకోవాలి ఏమేం తీసుకున్నా ఏమేం తీసుకోలేదు అవును ఎట్ల పోవాలి కొన్ని కొన్ని వస్తులు
ఉమ్
ఓ
న డాగి సిస్ట కుక్కలు ఇష్టమా
ఆ
నీకు కుక్కలు ఇష్టమా
అనిపిస్తం లే
ఎందుకి ఇష్టముంది
ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి చ చ ఒక్కొక్క రి అ
నేను నాకైతే పుల్లిష్టం
హ
ంట నా ఈ ఇక్కడ అయితే ఫుల్ దోమలు ఉన్నయి ఈ దోమలు కొట్టుకుంట కూ ఇంక ఎక్సామ్స్ అట మా మల్ల ఇంక్రీస్ కాట్లె
హ్మ్ ఒక రోజు ఏమంటరు హాలిడేస్ లా నిన్న ఫుల్లు వాన పడ్డది
అయినప్పుడు చిన్నగున్నప్ ఎమ్మటే మళ్ళ అటు సైడ్ వానవడుతుంది. ఇన్నించలి వాన పడుతలేదు.
ఆ అవు నేన్ గూడ ఇప్ప బాక్స్ హ్మ్
ఈ రోజు వచ్చేటప్పుడైతే ఫుల్లు జూత్త దినమ్ము
ఏమైంది
ఫుల్లు సేపు నవ్వినము
ఆహా ఎందుకు
బస్ బస్ స్టాప్ లో నార్మల్గా మా ఫెండ్ కొంచెం ఇట్లనె అయితది సో నార్మల్గా దానివల్ల నవ్వుకుంటా ఉంది. అ ఫ్రెంచ్ ఆ ఫ్రెండ్స్ తో ఉంటే అల్లా చేసంగా కొంచమైనా
ఉ
ఆ అట్టనే ఇంగ దానికోసము ఇంకా ఈ రోజ అయితే ఒక వర్క్ మీద పోయిన వర్కే కాలేదు అవిడత ఆ వర్క్ ఒకటి కంప్లీట్ చేసుకుంటే కొంచెం రిలీఫ్ అయితదాంటే ఆ వర్క్ ఒకటి కం ఎటైతలేదు
ఆ
ఉమ్ మేబి మేబి కంప్లీట్ అయితదంటే ఛాన్స్ ఉండొచ్చు
ఇవాళ అప్పుడు ఎందుకంటరు మైసడు మైసడుస్తు గట్టి గట్టటి రడ్ మ మడ పోయి నింపలే రోడ్ మీద ఎత్తుకున్న మల్లపోయి ఇట్లా ఆన్ ఇట్లాపోతుంది రా అన్నం ఇగ ఎల్లుండికి ఇగ రేవు కూడా తెలుసుకోవాలిక్క లేేకుండా కూడాఇ రోజు కాలేజీ సతం మండల
ఓ రోజు అయింద అది ఈ రోజు అయింది అటనా ఓహో ఏమన్నా సీరియస్ ఇస్ కదా
ముకలా ఎలా
అంటే నువు నార్మల్గ ఎక్కువ మాట్లాడవేమో సడన్ గ బయటకి బస్ మాట్లాడేసరికి ఒస్తనే ఉంటుంది అ మ్
అవును అనై ద
ఇంకొక ఒక ఏ ఐ వీడియో ఒచ్చింది అదేందో తెలుసా ఏ ఐ వీడియో కాదది నిజం వీడియో కని మపే కి న్ ఒకామె అవాల ఫాదరు మాలలు ఉంటారు మాలలుండి ఆ చిన్నమ్మ ఉంటది సో ఫస్ట్ ఆమె ప్లేట్ ని ఎట్లా దొక్కకుండానే ఆయన ఉంగుతాడు వంగితే వెనకాలని మాతుంటది విగ్రహము సో ఆమె ఎట్లాని ఎత్తన చేయబడుతుంది అక్షంతలు తీసుకుని సో ఇంకా ఓ ఇంక మాతనే దివించింది అన్నట్టు ఇజ కూడా అట్లనే ఉంది
ఈ విస్మాన్ కూడా అ ఇడు
మంచి ఉంది మెసేజ్ కూడా మంచి ఉంది అంటే కన్నడం వల్లనే ఒంగింు
ఉమ్
అ సరేన మరి